చెబ్బా నేను కూడా రీఫ్రెష్ చెయాలేమో నువ్వు చేసినట్టు నేను రిఫ్రెష్ చేయ్యలేేమో
ఆ చెయ్యాలి అందుకే చెయమనిన్ని
ఉమ్ ఎలా ఉంటా నువ్వు
ఉంటాను మీకు అంత అందంగా లేకుండా బిలో యావరేజ్ ఉంటాం
న్ చేయక మంచిగానే ఉన్నాలి చూశాను
ఎలా చుసావ్
ఇంతక ముందు స్క్రీన్ స్క్రీన్ వచ్చి స్క్రీన్ షేర్ చేసేటప్పుడు వాట్సాప్ కాల్ చేస కా వీడియో కాల్ ఆన్ చేసేటప్పుడు అప్పుడు లైట్గ కనిపించింది ఇంకా డైరెక్ట్ చల్లేదు
డైరెక్ట్గా చూసినాకె నేను జ్వరంత ఉండి ఇది
ఏదోలె ఇట్టికట్టుగా అట్ట కనిపించింది బా ఫేసు అంతే ఎక్కువ ఏమినా అనిపించలేదు గదా
ఏడు
ఫేసు అట్ట ఊరికట్ట లైటుగ కనిపించింది అంతె
ఉహుమ్ జ్వరంగ ఉందని మొత్త థమ్ ఇది ఫేసుకి కట్టనని అఐల్ బమి సార్ సొబ్బరం
హు
జిడ్డి జిడ్డిగా ఉన్నాయి మీరమ్మా అన్నాయి మీకెంత కదండి నమ్మట్లే ఆ
అవునా అండి
ఏటి ఇ ఎవలు తిడతారమ్మ మంజి ఇంకో కాల్ ఎక్ట్రా అవుద్ది అంతె ఇంకో కాల్ ఎక్ట్రా అవుద్ధి అంతే అంటనను
ఉమ్ నువ్వు అది నా కనుకో చెప్పు ఏదో ఒకటి
అదీ నీకు చడు పెడుతున్నాను వాట్సాప్ లోని
ఇప్పుడు వద్దులే మాట్లాడుతునం మాట్లాడు మళ్ళీ ఆడ మళ్ళీ బ్యాక్ వెళ్పోందనుకో మళ్ళ అంతే
ఆ
మళ్ళీ బ్యాక్ కెళ్ళి పోతే మళ్ళీ ఇబ్బంది కదా మళ్ళీ పది నిమిషాలు వేస్ట్ ఊర్కే ఒక కాల్ కట్ అయిపోతది.
అట్టేగాని అదైతె చాల ఈజీగ ఉండదండి. అంటె ఎక్కువ డబ్బులు వచ్చిద్ది. అదే మరి నాకైతే డబ్బులు బాగా అడు ఎక్కువ రోజులు ఏమి మాటడలేదండి. బానే వచ్చినాయి మరి.
ఉహు కానీ యాప్ లో మాట్లాడినంక రెండు రోజులు పడుతది అన్నారు. ఈ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి మీకు అన్నారు. మ
కొన్ని రోజులు పడుతది దేతా దేత్తది ఏమో బాబోయ్
నీకు లవ్ లేదా
ఆ
లవ్ లేదా నీకు
లవ్ వుంటె ఇంకే సింగల్ నే
అ మన అన్ ఎక్స్పక్టెడ్ కాల్స్ ప్పు నం కదా
యా
హు
ఏసుకుంటాం అనేది ఎటైనా
సుఖ్ ఉహు అన్ ఎక్స్పక్టెడ్ గ మాట్లాడు. కొన్నమంటున్నా
అదే మరి అనుకోకుండా తీసెస్ సలు చేసాదా అనుకోకుండా పచ్చివాయే
హుమ్
ఇష్టాలు కావాలని కూడా తెయిన సరదాగా ఓసారి వత్తే చేద్దామనే అనుకున్నాను.
ఏంది ఊ హ ఉమ్ సంతే కొత్త పల్చాల నాంబాస్తు ఇసు
ఆ ఏంటి
నాన్న మాట్లాడక మాట్లాడత ఎవరి చోనో మనుషగ మాట్లాడతా మాట్లాతన అందరితో
ఎవురో
నేనా హె
నాకే లవర్ లేకుండా సింగల్ లైపు లో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లేదు
హమ్
ప్రేమే మోసం మోసానికి ముందుంటారు
అందరూ ఒకేలా ఉండరు కదా
అందరూ ఒకేలాగా ఉంటారు అంటే మరి ఎలా క గుంటారో చెప్పు
అమ్
ఆ
చెప్పు
అందరూ ఒకేలాగా ఉంటారు అంటే టెన్ పర్సెంట్ ఎక్కడో మీలాంటి వొళ్ళు ఉండొ చేమో
పుమ్
ఆ
తిరుపతి వస్తాం ఓకేలాగా
ఏంటి
అందరూ ఒకేలా ఉంటారు
ఉంటరు నేను చూసిన నైటీ పర్సెంట్ అమ్మాయిలోని ప్రతి అమ్మాయి అలాగ ఉంది కాలేజీకి వెళ్తున్నానా కాలేజీ లో కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు ఇంకా అంతే ఎవరి మీద ఇంకా వదిలే అయిపోయింది ఇంక వదిలేసాను అమ్మాయిని ఇంకా ఇంక ఎంతమంది చూసినా ఇంకా ఇంకా చూసినా చూస్తలేదు ఎవరినేనా
అంటే నువ్వు లవ్ చేసావు కానీ లవ్ పోయింది
అదే ఎలాగో చేస్త అంటే అది వదిలేసి పుణ్యం కదా నాకు అదే బాధ వేసింది
ఉమ్ ఎందుకో ఏం చేసింది ఆ పిల్ల
ఏం చేసింది వేరే వాడితో ఎవడితోనో పోన్ మాట్లాడింది
హమ్
అయిపోయి
ఇతను మీకు తెల్సిన వాడేనా అమ్
అళ్ళా ఫెండ్ ఎ
ఉహుమ్ ఉమ్అన్ని మనం కూడా తప్ప అనుకోకూడదు బా ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్
నేను ఫస్ట్ ఆగ చెప్పి తలగించు వాళ్ళ ఫ్రెండ్ ఉంటదా వాళ్ళ ఫ్రెండ్ ఉంటద నాకు తెలుసు ఆ ఫ్రెండ్ ఏమన్నా దంటే దే ఫస్ట్ అనియా ఇది చెప్పింది మాములుగానే నేను లైట్ తీసుకున్నాను తర్వాత్ నేను నేనుగా చూత్ ఎలా ఉండది
మ్మ్
ఆ
మ్
అంతే కదా ఫస్ట్ నేను లైట్ తీసుకున్నాను లైట్ తీసుకొని రెండు నెల్లయ్యే ఇది చెప్పి రెండు నెల్లయ్యింది తర్వాత నేను చూసి ఇది చెప్పిన తర్వాత రెండు నెలలయ్యిన తర్వాత నేను చూసాను అప్పుడు లైట్ తీసుకున్నానే అయితే ఏమేం ఉండదో
ఉమ్ చూసాన్ టే వాళ్ళిద్దరు దగ్గరుండేది చూసేసావా నువ్వు
దగ్గర అంటే కొన్ని కొన్ని ఇదే ఇది ఇది చార్టింగ్ అన్ని కత
కే
టాయి గదా ఇంకెందుకులే అటిల గురించి గుర్తుచేసుకోని బాధ పడడం తప్ప ఏం ఉంది
మ్మ్ అమ్మాయిలు ఎట్ట కరుగుతారంటే ఉమ్ వాళ్ళకేదన్నా కొనిస్తే వాళ్ళకేదన్నా ఇస్తే వాళ్ళ ప్రేమ ఎక్కువ చూపిస్తారు అది ఏం చేయకుండా ఉంటే అసలు ఏమీ మాట్లాడరు అసలు ఏ రియాక్షన్ తీసుకోరు ఈ కాలం అమ్మాయిలు అలా ఉంటారు
అలాగుంటారు గాదు అప్ తేనే అమ్మవో ఓ మామూలు పెయిన్ గాదు ఓ పే ఎక్కడా లేని పెయిన్ ఉంది
ఉమ్మ్
చానా ఏటి గుడ్ విన్ ఫుల్లీ పిసికేసినట్టు అయిపోయింది అదుగో కరెట్గా ఓ ఒక నెల అలాగ అయిపోయింది జనం ఏదో ఇగాల ఏదొఒకటి చెయ్యాలని
మ్మ్
అది సెమిస్టర్ వచ్చేసేదాని దాని మీద కాన్ట్ర ఇగ అవగొట్టుకోవాలి అది అది చదువుకోవాలని ఇంగ అలా వెట్కున్నాను ఈ లోపల ఎట్ చూసినా అలాగ వచ్చేస్ మని ఇది రి ఇది అందుకేగా నేన్ చల్ చేసాను అదే ఆ యాప్ రీల్స్ జుస్తుండే అలాగన్నా డై డెవలప్ పరిచయం అవుతారు కదా అలాగన్నా మర్చిపోతాం కదా
ఆ
అందులో రీల్స్ రావ్ గదా
అందులో రావు మాములుగానే ఇన్స్టాలోనే షోల్ చేసి ఏప్పుడా అది వచ్చింది సరదా ఎక్కిందలే అని ఎక్కించిన్
ఉహు
అంతే
ఆప్ లో నా పేరు ఏమొచ్చిండా
స్నాప్ ఆ
ఉహు ఆప్ లో నా పేరు ఏమని వచ్చిండా ని మీకు అంటున్న
ఏందులోని ఆందులోన
ఊ మ్
దిక్ష ఏదో ఉందనుకుంట
హు హుమ్ దీక్షిత నే
మరి ఇందులో సరల ఉంది
హుమ్ అది ప్ పేరే నాది ఇది పేరునదే సారా అని బిర్లుస్తారు అంద్రు దీక్షి అని బిలుస్తాండరు అది దీక్షత ఇది సారద అ
ఇంకేంటి మరి ఆ
ఇంకేం అన్న చెప్పాల్
నీ నెక్స్ట్ ప్లానింగ్ ఏటి
ఉమ్
ఆ మ్యారేజ్ ఎప్పుడు
అదేనా ఎంత
ఆ ఈ రీజన్ డే హి నో ఎప్పుడు నాలుగో తారీఖునో ఎప్పుడో తిరుపతిళ్లాలి తిరుపతి వెళ్లాలంటే జ్వరం వచ్చేసింది గెళ్లడం మానే స్ సను తిరుపతి వచ్చి అలాగే తిరుపతి, విజయవాడ, అరుణాచలం వద్దాం అనుకున్నాం.
ఉమ్
జరం వచేసింది ఇంక ఇంక మవే ఎంకన్ బాబు రావద్దు అనుకున్నాడేమో అందుకే జరం వచేసింది ఉంది అనుకున్నాను ఇంకా
ఉమ్ నైట్ అంత ఫ్రీగా ఉంటావ నువ్వు
నైటంటే ఫ్రీ గ ఉంటాను గానీ ఇలా మాట్లాడనాకు అవదు నాకు.
నైటంత మాట్లాడవా
అవ్వధవ్వదు
ఏమీ
ఇంట్లో ఉంటె ఎలాగవుద్ది
దూరంగా వచ్చేయాలి రూమ్ లో గెడి వేసుకోని
ఉం నేను ఒక రూమ్ లోనే ఉంటాను గాని వినపడదేటి
హ
ఏంటి తింటన్నావ్
మార్నింగ్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోయా మధ్యాహ్న వచ్చి అట రైస్ ఒకటే తిన్ల
ఉమ్ తీన్ తిను
తినేసాను ఇంతసేపు తింటానే ఉన్నా
నీ ఫోటో పెడతానన్న ఫోటో వేయలేదు మాకు అగేంటి ఆ
ఇంకా నయం ఆరుకిపోతాను ఇంక నీతో పాటు పోన్ మాట్లాడతా కూర్చుంట
హలో
ఆ
చూడు టెన్ మినిట్స్ అయ్యాయ్
కట్ చేసేయ్
కట్ చేసానా మాములుగానే
ఆ నేన్ కట్ చేస్తా నుండు. ఉమ్